హలో
ఆ చెప్పు
నా కిన్నా క టాస్క్ వేస్ట్ అయిపోయింది
నాకేం కాల్ రాలేదు నువ్వు చేస్తే
అది సబ్మిట్ అయిపోయింది
ఏయ్యో
ఆ ఇట్లా చేస్తావు నువ నాకు పనులు
అయ్య నా కాాల రాాలే నిజంగానేే
ఆ సరేలే చెప్పు
చెప్పు ఏం చేస్తున్నావు
ఏం జయలా పోయిట్ ఇద ఆగల్ బయటికి పోయి
ఆా
టీదాగాాల బయటికి పోయి
నేను ఇప్పుడే మ్యాగీ తింటున్నా
మీరంటే ఉన్నళ్ళు బ్రో
బా ఉన్నోళ్ళు ఏం లేదు బ్రో ఆకులే వస్తే
ఆ
ద త
మాకు పొద్దున పెట్టిన ఉప్మాలో నెయ్యి ఉంది చే నూనె నూనెలో ఉప్మా ఉంది ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడు
మీ చిన్నగా వినిపిస్తుంది
నాకు పొద్దున్న పెట్టిన టిఫిన్ లో ఉప్మాలో నూనెలో ఉప్ప ఉంది
ఏమంతే నూనె ఎక్కువ ఉంది
ఆ ఉప్మా సరగా అవలే మాకేం బాగుండట్ ఒకట్లాగలే అస్సలు బాగుండట్లా ఫుడ్డు నాకు ఈ యాక్చువల్ గా రంజాన్ ఈ రోజు రేపు కన్ఫర్మ్ కాలేదు కదా ముందు ఎగ్జామ్ ఈ రోజు పెట్టల్స రేపుట్ట రేపు పెట్టాల్సింది ఈ రోజే పెట్టేేశారు పోస్ట్ పోన్ అవడంల్ ఎక్జాల్ పొయిపోనాయింది
మళ్ రేప ఎళ్ నింంటిుకిెళ్పు పోజుకుదా
నాకు ప్రాసెస్ ఉంటది నేను ఊరికే వచ్చేదానికి కుదరతూ లబ్ధ ఇంటికి పోయింట వీలైతే రేపు కాని ఎల్లు ఎల్లుండి పోతా ఎల్లుండు నేను షాంపూ ఆర్డర్ పెట్టినా
చాంపా
ఆ
ఏం చంపా
అమ్ము
ఆ
ప్లం
ఎప్పుడు నుంచి వాడుతున్నావా
నేను ఎప్పటి నుంచో వాడేది అదే ప్లం అది
ఉహు
అది ఇక్కడికి రా డెలివరీ రాదు ఇంటికి సండే
అదేంది అది వెంకటగిరి కొచ్చే డెలివరి తరుపతి కి రాధ
త్రం రాలే అది తిరుప్ వెంగటగిరి అబ్బా ఉచు ఏంది నువ్వు నీకి ఏ ఏంది చర్మ చ్చ నువ్వు
చెప్పు ఏం లేదులే
ఇంకే మయ్
ఇంకేం లేదు నీకేం మాట్లాడేది అర్ధం కావట్లేదా
గేట్ గురించి నేను చెప్పా మాయ్ అదే కదా చెప్తున్నాను
ఏం చెప్తున్నావు
రిజల్ట్స్ వచ్చాయి నిన్న తెలుసా
తెలుసు
ఉ ఎవరు క్వాలిఫై కాలా
ఆ
ఆ
ఎవరు క్వాలిఫై అవ్వకపోతే నువ్వు కూడా క్వాలిఫై ఆవు కూడదా
నేను గేట్ రాశాను అని నీకు చెప్పాను నేనేమి రాయలే జస్ట్ నార్మల్ గా చెప్తున్నా
ఉ
ఊ చాలా టఫ్ అంట పేపర్ ఉ
ఉ క్వాలి ఫెయింగ్ మార్క్స్ ఎంత
క్వాలిఫైయింగ్ మార్క్స్ ట్వంటీ సిక్స్ క్యాస్ట్ బేజడ్ అనుకుంటా అది కూడా
ఆహా
ఆహా మూన ఆహా కాదు అవును
కామెడీ చేస్తున్నావా
కామెడి కాదు టీ కి పోలేదా ఇంకా టీ కి పోవాలా అన్న
పో అలా ను కాల్ కట్ చేస్తే పోతా
మాట్లాడు కొంంచేపు
మాట్లాడుతుంది
మధ్యాహ్నం ఏం పెట్టారా మీ హాస్టల్లా
ఇప్పుడు ఇంటికి పోవచ్చు కదా
నాకేమనా దగ్గర అయినా వీళ్ళు ఎం ఎంప్లాయీస్ బుక్ చేసుకునే వసారు వీకెండ్ కదా
చూసుకోలేదు నువ్వు
కస్ట్ మాకు చప్పల హాలిడేస్ ఏమో అనే చెప్పారు ముందు బ్యాచ్ వాళ్ళ కూడా ఈయలేదంట. లాస్ట్ ఇయర్ వాళ్ళ అందరుకు
ఆ ఆహా
ఉగాది ఓన్లీ తెలుగు పీపుల్కె, కన్నడ వాళ్ళకి ఎవరికి లేదు.
అవునా
వాళ్ళ అంత సెలబ్రేట్ చేసుకోరు కదా.
ఓకే నేను అవును నేను కూడా అదే అనుకున్నా. ఇండియా మొత్తం అత్తా ఉంటదా లేకపోతే, ఇండియా మొత్తం ఉండదా. ఇది అని నేను నష్ట
మలయాళం వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకోరు. మనం తెలుగు అని చెప్పుకునే వాళ్ళు మాత్రమే.
నిన్న స్టాక్ మార్కెట్ ఉనింది.
ఆ మళ్ళ
మామూలుగా నేషనల్ హాలిడేస్ కయితే ఎవ్వరు ఉండదు మార్కెట్.
ఉ ఉ
కాని నేను స్టాక్ మార్కెట్ ఉనింది.
నువ్వు నువ్వుప్పుడే ఇచ్చి పెట్టిన్నావా డబ్బులు దాంతో.
లేదు జస్ట్ చూస్తా అప్డేట్స్ ఏమన్నా జస్ట్ అప్డేట్స్ చూస్తా అంతే. నను ఇప్పుడు జియో పాలిటిక్స్ వల్ల రచ్చలు జరి ధానీ ఈ గొడవల వల్ల మార్కెట్ సరిగా లేదు.
మళ్ళీ వారు బాంబ వేససాడంటే రోజు
ఆ చాలా చచ్చిపోతున్నారు. బాలేదు ఏం బాలేదు. కాబట్టి అంటే ఇప్పుడు భయంకరంగా మన ఇండియాలో తప్ప మిగతా అంతా దాదాపు సిక్స్టీ పర్సెంట్ పెరిగిపోయింది. కాస్ట్ పెట్రోల్ కాస్ట్.
మన ఇండియా కొంచెం మేలుగుంద అయితే ఒక
ఆ మీ మీతో అంత పోల్చుకుంటే ఇండియా కొంచెం బెటర్. మీ తంత మీ త్తంత గబ్బులేసిపోయింది.
మ్ మ్
అందువల్లన అసల్ ప్రశాంతద లేద్ నుంది ఆడ ప్రపంచమంతా. ఆ
ఖత్తర్ మీద కుడా ఏసేసాడంట.
ఎందది
అప్పుడు ఇస్ ఇస్రాయలోడు ఇరాన్ మీద ఏస్తే, ఇరానోడు ఇస్రాయల్ యుఎస్ ని కొట్టలేక ఖత్తర్ మీద ఏసాడంట.
కఖత్తరినిం కత్తరినుంచేస్తే వాడికేం ఒచ్చిద్ది. ఇప్పుడు మేయిన్ వార్ ఇరానిదా. కంటే ఇరాన్ కీ అ ఈ ముస్లీం కంట్రీస్కి ఈ యుఎస్ కి
యూఎస్ ఎందుక్ దురింది మధ్యలో
వాడు ట్రంప్ తప్పగడు ఊరికే తడుక్కుంటున్నాడు ఊరంతా వాడికి పని బాట లేకుండా ఎంతసేపు వాడు ఒక దగ్గర ఇండియాను గెలదామని చూసాడు ఇండియా జోలికి రాలేకపోయాడు రష్యా ఉంది కదా మనకి
మ్
ఏం చేయలేకపోయాడు చిన్న చిన్న దేశాలన్నీ చిన్నగా ఆక్రమిద్దామని ట్రై చేస్తున్నాడు మన ఇండియా ఐత్
వాళ్ళకి ఏం ప్రాఫిట్ అట్టా
ఏంది వాడు డామినేటింగ్ ఐతడు కద అప్పుడు వాడు డాలర్ వాల్యూ పెరుగుతది కదా ఆల్రెడీ ఇప్పుడ్ డాలర్ వాల్యూ పెరిగిపోయింది తెల్స్ ఇండియన్ రూపి కంటే డాలర్ వాల్యూ కాస్ట్ పెరిగిపోయింది అప్పుడు ఎంత డెబ్బై ఎనభై ఇప్పుడు వంద దాట్ వందనొ తొంభై ఐదు ను బాగ కక ఒక డాలర్ తొంభై ఐదు రూపాల్లో వందో అయింది ఇప్పుడు
ఒ యమ్మా
ఎంత్ అట్ల వాడు వాడు డాలర్ వాల్యూ పెరుగుతది వాడికి ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయీ వాడి కంట్రీ ఎకానమీ పెరుగుతుం తదీ వాడ్ కంట్రీ డెవలప్ ఐత్ తది కదా వాడ్ కంట్రి నార్మల్ గా డెవలప్ చేసుకోడం అనుకోవడం వేరు కనీ వాడు అవతలోండు ఎస్ చేసా అ
ఏం తెలీదులే వాడికి ఇప్పుడు అదేదొ కూడా స్టీఫన్ పైల్స్ సరే ఏ ఎప్టీన్
అదే ఆ ఫిస్న్ ఫైల్స్ క్లో అదే బయట పడకూడదు అని చెప్పేసి ఆ కథలన్నీ వాడు కూడా ఉన్నాడు దాంట్లో
అది ఊరికే మనల్ని డ్రాప్ పట్టిస్తున్నారు
ఆది నిజ్జమే అంట
నిజ్వేనా
ఆ అది నిజమే అంట నిజంగానే అట్ల అంతా జరిగిందంట
కున్నానండి
ఆ చచ్చిపోయాడు జైల్లో అప్పుడే అరెస్ట్ చేస్తున్నాడు అప్పుడే చచ్చిపోయాడు వాళ
ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్ నచ్చి ఈ మార్చి లోనే అన్ని చూసేసావా
లేదు చచ్చిపోయాడు ఎపిస్ని అప్పుడే బ్రెష్ చేస్తున్నారు టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ జైలునే చనిపోినాడు ఆ ఫైల్స్ యాక్చువల్ గా బయటికి రాలేదు ఇప్పుడు బయట వచ్చినాయి అవి ఆ బయట వచ్చింది దాంతో దాన్ని ట్రంప్ గడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ వార్లు ఇవన్నీ జాస్ స్తున్నాడు పక్క తంలో బడా బడా కూడా వీలంతా ఉన్నారు
అవును
ఉం పాపం అప్పట్లోనే పాపం మైకల్ జాక్సన్ కన్వే చేసినడు కానీ ఎవరికిీ అర్థం కాలది
మైక్రోజాక్స్ కూడా అందుకే ఏమై చచ్చిపోయింది
అవు అందుకే అంట మైకేల్ జాక్సన్ సాంగ్ ఒకటి ఉంది దానివల్లనే చంపేస్తున్నారు మైకిల్ జాక్సన్ కూడా
ఏమోలే మనం అది అంత మాట్లాడవదు మన కెందుకు
మాట్లాడకూడదన అంటే అవన్నీ ఆ పార్ట్ ఆఫ్ ఎకానమీ అంతా అవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ప్రతి ఒక్కటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి స్టాక్ మార్కెట్ ని
ఇప్పుడు ఆ ఎల్పిజి ట్యాంక్ ట్రె పేలిపిందంటా
ఎడా
ఇస్రాయల ఇరాన్ లో
ఎందుకు
బాంబ్ వేేశారు ఇస్రాయిల్లో ఇరాన్ మీద
అది అది కాదు అది కావాలని అది దేనికంటే ఏదైనా అవన్నీ ఎక్స్ప్లోజీవ్ మెంటీరియల్స్ కదా ఆ ఒక బాంబ్ వేస్తే వంద మంది చచ్చిపోతే అదే గాని నువ్వు ఆ అం త ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ లైక్ పెట్రోల్ ఇవన్నీ ఉంటాయి కదా వాటి మీద వేస్తే ఇంకా డెబ్బల్ గా పెళ్తది కదా అది
ఇరాన్ లో మన ఇండియన్ వాళ్ళందరినీ ఖాళీ చేసామని చెప్పారంటే
అదే నా తెలియదు అది ది ఏమన్నా ఇండియా ఏమన్నా తీసుకుంటదేమో తెలీయదు నాకు అది
అందర్బ బయట స్టేట్ బయట కంట్రీస్ వాళ్ళ అందరినీ ఖాళీ చేసి
దుబాయ్ లో మనవాళ్ళు చాలా మంది ఇరక్కబోయి ఉన్నారు
అవునంట
మన వోల్లే రెవరన్న ఉన్నారటు బ్యాంగ్ లో లేరు గదా
మన వాళ్ళు ఎవరున్నారు ఎవ్వరు లేరు ఏం ఏమవరో ఏందో మళ్ళా
ఆ
ఏం వారో ఏందో కరోనా వారు ప్య
జింజీ జింజీ అంటాది
ఇంకేమయితే ఆ ఓకే మ్ బాయ్